హలో
ఏం చేస్తున్నారండి? బాన్నారా?
హ బాగున్నామండి. మీరు బాగున్నరా?
బాన్నమండి.
ఏం చేస్తున్నారు? తిన్నారా?
తిన్నామండి చపాతి. మీరు?
ఆ మేము కూడా తిన్నామండి. పోప్పన్నం చేసాం.
అవునా
మ్
ఇంకా, మరి ఏంటి విషయాలు?
ఇంగే నిన్ మొన్న ఏం చేశారు ఉగాదికి?
ఏం లేదండి మేం హాస్టల్లో ఉంటాము. ఏమ్ అయితే, ఫెస్ట్ ఉంది మాకు. దానికోసం, షాపింగ్ కెళ్ళినాము ఉగాది రోజు.
అవునా! అయిపోయిందా అండి మరి?
అయిపోయిందండి. మూడు వేలు ఖర్చు పెట్టొచ్చినాం.
అవునా! అంత షాపింగ్ ఏం చేశారన్ డి
అంటె ఫెస్ట్ అంటె రొండు రోజులు ఉంటదండి. రొండు రోజులకు డిజే నైట్ ఉంటది. ఫ్లాష్ మబ్ ఉంటది. ట్రెడిషనల్ డే ఉంటది. టెక్నికల్ డే ఉంటది.
అవునా ఇవన్నిటికిీ డ్రెస్సులు కొనుకున్నారా అయితే?
ఆ డ్రెస్సులు కొనుకున్నాం ఒక స్యారీ గు, చీర కూడ కొనుకున్నాం అండి.
అవునా ఏంటి మరి చీర ఎలాన్ టిది పట్టు చీరనా లేకప్ పోతె
టి వేరు సారీ.
అవునా!
ఆ
ఎప్పుడు మరి
అది ఇంకా మూడు రోజులు ఉందండి. మూడు నాలుగు రోజులు ఉంది.
అవునా మరి మీరు నృత్యాలకు ఇట్లా ఏమన్నా ఇస్తున్నారా పాటలు
లే మనకు రావండి అవన్నీ చూడడమే మనం వీక్షకులం.
అంతేనా ఎప్పటి నుంచోనే అంటే మీరు చిన్నప్పటి నుంచి జస్ట్ చూడడమెనా లేకపోతే ఇప్పుడే వే వేయడం లేదా.
ఎప్పుడైనా కూడా చూడడమే అంటే మనది డీజే ఉంటది కదా అండి. గ్యాంగ్ ఉంటంది స్టేజ్ పైనెయ్యం కానీ కింద వ గ్యాంగ్స్ ఉంటాయి కదా అ అందులో
పెళ్ళి కి భారత్లా భారత్ లడాన్ చేసినట్టేనా
అవును అక్కడ ఎయడమే నుండే సపరేట్గా ఏయ్యానంటే క్యా వాళ్ళను జూసే కళ్లు తిరిగి కింద పడతానేను.
వేదికపై ఎక్కడ వం కి భయమా
ఆ అవును అంటే ఈ అంటే కల్చరల్ పరంగా కాకుండా మిగతాయి ఉంటాయి కదా. టెక్నికల్ క్యాన్ కెరిఇంగా లాంటి గవ్వ అయితే చెయ్యగలుగుతాం గానీ ఇంక డ్యాన్స్ పాటాలంటే పాడలేను.
అంతేనా
ఉమ్
ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మంచిగా
రెండు రోజులు పండగ ఇక్కడ హు
పెద్ద పండుగ చేసుకుంటాళ్ళ అయితే మీరు
పెద్ద పండుగ అనేసు సంవత్సరానికి ఒకసారి వస్తది.
మీ కళాశాలలో
అవునవును
ఆ మీ స్నేహితురాలతో కదా
మా ఇదే లాస్ట్ ఇగ
అయ్యా
ఉహుహుహు
ఇంకేటి మంచిగా మీ స్నేహితురాలతోటి బాగా ఎంజాయ్ చెయండి.
ఇంగా చెయ్యాలి ఇగ
ఊ
మ్ బావుంటది నైట్ ఒకటి వరకు అట్లుంటది.
ఉహు
ఓ
ఇంకా పడుకోవడం ఉండదు.
పడుకోవడం ఉండదు అంటే ఒకటి రెండు అయిద్ది కదా. డీజే నైట్ అయితే ఒకటి రెండు అయితది ఇగ ఎగరడమే ఉంటది రెండు గంటల దాకా.
ఉహుమ్
సగల హాస్టల్ కీ వచ్చి పడి కోవడమే టైపు వేరేగా ఇంకారోజు తినడానికి లేద నోలుగుచ్ అంతగాన ఉన్నాయి దకుండి
మరి అమ్మ నాన్నలకి చెప్పినారా
చెప్పిన ఇప్పుడు పైసలు కావాలంటే వాళ్ళకే చెప్పాలి కదా మనం
అదే మరి మూడు వేలు ఖర్చు చేస్తే ఏమైనా అన్నారా ఇంతగాన అయింద అని
ఏం అనలేదు ఇ ఊటే ఉన్నాం కదా మనం ఇలాంటప్పుడే కొంటాము మ ఇలాంటి అప్పుడు కూడా అనకు ట్లాయి పడియా
అవునవునులే
మళ్ళా మళ్ళ లాస్ట్
హ్మ్
ఏ ఇయ్యమని చెప్తే మనం చెప్పచ్చు కదా ఇదే లాస్ట్ టైం మళ్ళ ఫ్రెండ్స్ మన స్నేహితులు ఉండరు మనం ఉండము అది ఇదే అంటే వాలే ఇస్తారు
అవునవును ఉట్గానే ఐస్ చేయ్యొచ్చులే కరిగించచ్చు అమ్మ వాళ్ళని అమ్మా ఈ అమ్మ అనగానే ఇస్తారు వాళ్ళే ఉ మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళడం
ఇప్ప ఇష్ట అయిపోయినా అంక న ఎల్లడంలా మెకట్లా కూడా ఎల్లా ఇా
ఉహు ఎండకాలం సెలవులా
మాకు ఇప్పుడే ఉండవు మే నాటిలో ఉంటై మాకు
అవునా
హ
ఇప్పుడు పరీక్షలు లేవా ఏమి
ఏం లేవు వాసు చదువుకోవాలి కాలేజీ కూడా ఉండదు మాకు
అంటే ఓన్లీ హాస్టల్ లోనే ఉంటున్నారా
అవునవును కుప్పు ఏ మన్న పను అంటే అంటే మాకు అసైన్మెంట్ ఇస్తారు కదా రాయమ అ అది చ చేయడానికి పోతాన్నారు సైగారు మ హిందిలల్లో ఆటల ఆ జరిగిన్నాయి
ఆ
అంటే ఫెస్ట్ అంటే బ్రాంచ్ బ్రాంచ్ లకు కూడా జరుగుతుంది కదా
అవునవును
అన్ని గేమ్స్ జరుగుతాయి అలా గెలిచిన వాళ్ళకి ట్రోఫీ ఉంటది మిగతా వాళ్ళకి
మరి ఆటలైనా ఆడారా లేకపోతే ఆడలేదా అయ్యా దేంట్లో దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లా చెప్పండి
కొన్న అంటే చివరి సంవత్సరం పాల్గొన్నాం సని ఇప్పుడు లేదు స్కూల్ లో కూడా ఆడేటోళ్లం బాగానే కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ పోయింది
అంటే ఇది కూడా చివరి సంవత్సరం కదా మళ్ళీ ఎవరు ఆడు ఇప్పిస్తారు చెప్పండి
అవును గాని ఆడలేదు
అవునా మీ దగ్గర మామిడికాయ పచ్చడా ఎప్పుడు పెడతారు మీ ఊర్లో
ఇప్పుడు పెడతారు అనుకుంటా స్టార్ట్ చేస్తార అనుకుంటా
అవునా మీకు ఉన్నాయా చెట్
చెట్లు లేవు కోన్ రావాలి
అంతేనా మాకు కూడా లేవు మీకేమైనా ఉంటే మాకు పంపిస్తారేమో అని
కొనడమే కూర్లు ఉంటాయి తోట ఉంటది అక్కడ తోటకు పోయి కొనుకు రావడమే మీకు ఇష్టం ఆ పచ్చడి మామిడికాయ పచ్చడి
ఆ బాగుంటది కదా ఒక పది రోజుల వరకి కొత్త కొత్తగా ఎర్ర ఎర్రగ కనబడత కది కదా
అవును బాగుంటది నాకు ఇష్టం
అంటే మీ హాస్టల్ కి పత్ చెడ కూడా తీసుకొని వెళ్తారు కదా
మం బతికేది పచ్చళ్ళ తోటి
అంతేనా
ఇట్లా ఏం తింటని చెప్పండి అదే రొటీన్ ఉంటది అదే ఫుడ్ ఉంటది
హు
బమా ఇంటికాడ పచ్చడి పెట్టేదంటే మా కోసమే హాస్టల్ ఉంటానుం కాబట్టి
ఇంకా ఇప్పుడు ఏమి లేరు కదా ఇక హాస్టల్లో ఉండరు కదా ఇప్పుడయితే ఎలాగో అయిపోతుంది కదా మీ చదువు కూడా
అయిపోతుంది
ఇంకేంటి మరి అమ్మ వాళ్ళకి వ్యవసాయం ఉందా
ఉంది ఉంది
అవునా ఏమేమి ఎస్తారు
మొక్కజొన్నెస్తారు పత్ మిరపకాయలు
మీ అంటే మీ ఊర్లో వర్షాలు పడ్డాయా ఈ మధ్య పడుతున్నాయి కదా
ఈ మధ్య మావు పడలే కాని ఇప్పుడు మేము ఉంటున్న ప్లే హాస్టల్లో పడుతుంది మొండ పడ్డది రెండు రోజులు పడ్డది ఉరుములు వచ్చన్నాయి అసలు వర్షం కన్నా ఉరుములే వచ్చినాయి
అది కృత్రిమంగా చేస్తున్నారంట కదా వర్షాలు ఆ వర్షంలో తడవకూడదు అని అంటున్నారు కదా
అవునా ఇప్పుడు మనకుడపడేటియి అవ్వేనా
ఆ కృత్రిమంగా చేస్తున్నారంట భూమి చల్లబడడానికి అవి అన్నీ ఆ ఎక్స్పెరిమెంట్స్ అంట
అవునా ఏమో అయినా మ మేమెందుకు తడిచ్ రూముల్నుంచి అసలు ఎల్లనే ఎల్లం
అంతేనా అంటే నార్మల్గా హాస్టల్లో ఉంటున్నారు కదా ఎంజాయ్ చేస్తారు వర్షంలో తడుచుకుంటూ అనే ఉంటది కదా
తడిసే అంత పడట్లేదు కదా కొంచెం కొంచెం పడుతుంది
అవునా మ అంటే మన సైడ్ ఎక్కువ పడుతున్నాయి కదా వర్షాలు ఇట్లా మ అంటే వర్షాలలో అవి పడుతున్నాయి కదా రాళ్ళ వర్షాలు
అవునవును
మ్మహ్
కానీ నే ప్పుడు చూడలే రాళ్ల వర్షాలు చాలు చూద్దాం చూద్దాం అనుకుంటా గాని చూడలేవు
చూల్లేదా
ఆహా చూడాలే అసల్కే
అవున మా చిన్నప్పుడు అప్పుడు పడేది రాళ్ళ వర్షాలు అప్పుడు అన్ని ఏరుకునేది మేమైతే
ఆ దెబ్బలు తక్తాయి అంట కదా క్కడ తడుస
తాయి కాని మంచిగనిపిస్తుంది ఒక అంటే బాగా అనిపిస్తుంది మనసుకు ఉల్లాసంగా
మాదప్పుడు చాన వర్షం వచ్చింది అన్ని చెట్లు కొట్టుకపోయే అంత వర్షాలు వచ్చినాయి కాని రాళ్ళ వర్షం ఎప్పుడు పల్లేదు
అవును అప్పుడు చిన్నప్పుడు పడేది మా ఊర్లో కానీ ఇప్పుడు పడట్లేవు
ఉమ్
లల్లో చేపలు కూడా పడతాయి కదా వర్షంతో పాటు
అవునవును సముద్రం దగ్గర ఉంటే పడుతది కదా
ఆ భలే ఉంటది కదా అసలు
అట్లాంటివి చూడాలనిపిస్తుది కానీ ఎప్పుడు చూడలేను నేను
అవునవును మీరు వెళ్లారా ఎప్పుడైనా సముద్రం తీరానికి
అవునవును ఆర్కె బీచ్ వెళ్లినం వ విశాఖపట్నంలా ఇంకా ఫిష్ యార్డ్ కూడా అప్పుడైతే మొత్తం ఆ వాడవాడ మొత్తం చాపలే కుప్పల్ మొత్తం స్మెల్లిగా వాసన మొత్తం అదే
మేము కూడా వెళ్ళినామండి కానీ అప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి బోటింగ్ చేయలేదు మేము మీరు చేసారా
బోటింగ్ చెయ్యలేదు కానీ చూసినాం వర్షాలు ఏం లేకుండే అప్పుడు మేము పోయినప్పుడు
అవునా ఎందుకు చేయలేదు బావుండు కదా
అది మాకు టైం లేకుండే మళ్ళా అది సముద్రం కదా ఎందుకని ఇదంత అని వెళ్ళలే చెయ్యలే కానీక్క లక్నవరం చెశ్ బోటింగ్
అయ్యో లక్నవరం అది చిన్న
చిన్నది లే గాని అక్కడ చెయ్యలేవియా
ఇంకెక్కడికైన వెళ్ళా ద మరి టూర్ టూర్స్ కి ప్రయాణాలు
తిరుపతికిెళ్ళినం వైజాగ్ వెళ్ళినం ఇగ అంతే ఇంకా మన స్టేట్ ఉంటాయి
ఆ
సరే అండి మరి
ఆ ఓకే అండి బాయ్ జాగ్రత్త
బాయ్